హలో హాయ్ ఆ వినిపిస్తు స్తుందండి హాయ్ బాగున్నారా
ఆ బాగున్ననండి మీరు బాగున్నారా
ఆ నేను కూడా బాగున్నానండి
హు
స్తున్నారు తిన్నారా
ఆ పడుకున్నా మీ ఫోన్ తోనే లేష్నా
అవునా ఫ్రీ టైమా ఇది
ఆ అదే ఏం లేదు ఇగ నిద్ర పట్టేసింది అట్లనే
పిల్లలు మరి స్కూల్ కి ఎళ్ళిండ్రా
ఆ స్కూల్ కి వెళ్ళండ్రి వాళ్ళు పిల్లలు
ఆ లంచ్ బాక్స్ ఇచ్చేసారేమో
ఏందండి
లంచ్ బాక్సులు ఇచ్చేసారేమో వాళ్ళకి
ద్యానం వెళ్ళి ఇచ్చేసిన వన్ ట తొందరగా కాలేదు అందు కానీ ఉమ్ మధ్యానం వెళ్లి ఇచ్చేసి వొ చ్చిన ఇంగ మార్నింగ్ కదా తొందర తొందరగా అంటే ఒకొక్కసారి అయితది ఒ క్కోసారి కాదు
అవును నేను ఇంతకు ముందు మీకు కాల్ చేసిన్న
ఆ చేసాను
నేను చేశానా మీకు కాల్
చేసాను ఎంవంట చేసిర్రు
ఆ ఈ రోజు పప్పు చారు
పప్పు చారు చేసిండ్రా హ్మ్
మార్నింగ్ ఏమో టిఫిన్ వేరే ఉండే పూరి ఇంకా ఆలు కర్రీ చేసిన ఇప్పుడు మధ్యాహ్నం పప్పుచరైంది మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఈఫ్ తారీ ఉంటుంది కదా మాకు రోజాస్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు రంజాన్
అవును అవును
కాబట్టి మళ్ళా ఈవినింగ్ ఏమైనా చేయాలి వేరే స్పెషల్
అ య స్పెషల్ ఉంటది
హ్మ్మ్
మీరు చికెన్ మటన్ తినొచ్చు
ఆ తింటాం మేము హ్మ్
మీరు ఉన్నారా మరి ఫస్టింగ్ ఉన్నారా కాలేవు
ఎన్ని ఐనవి కాల్స్ మీయి
ఉ నాయెం కాలే ఇదే పస్ ఇదే ఎవరు లిఫ్ట్ కేయట్లేదు
అవునా
హ్మ్మ్ మీరు ఉన్నారా మరి ఫాస్టింగ్
లేదండి నాకు కొంచెం హెల్త్ బాలేన అందువలన నేను ఉండట్ ట్లేదు మీకు ఉండేదాన్నే డాక్ట ర్ వద్దని చెప్పింరూ ఇంకా ఉండట్లేదు
హ ఏం చేస్తారు మీరు ఫ్రీ టైం లో ఏదన జాబ్ చేస్తారా ఇంట్లో నేనా
లేదు లేదు ఖాళీగానే హౌస్ వైఫ్
కాలినా అమ్మ్
కలిగానే ఉంట ఇంకా చెప్పండి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోలనుకుంటుంరు
ఏంటి
ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
ఉ మంచిగానే జరుపుకుంటాం ఇంట్లో వాళ్ళందరం కలిసి
ఉహు
ఆ రోజు ఆ పూజ చేసుకుంటాము పూజ చేసుకుంటా ఫస్ట్ పూజ చేసుకుంటాము తర్వాతగా ఉగాది పచ్చడి అనేది ఉంటది అది ఉమ్ చేసుకుంటాము ఇంట్లో వాళ్ళందరూ మంచిగా పిల్లలకి బట్ ట్టలు తీసుకోవాలి కొత్త బట్టలు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు కదా
అవునవును మీకు నైన్టీన్ కు ఉంది కదా గాది
ఆ నైటీన్ కు వస్తుంది
ఓకే మాకు ట్వంటీకి రంజాన్ ట్వంటీ లేదా ట్వంటీ వన్ అనుకుంటాను ట్వంటీకి అనుకుంటను
ట్వంటీగా క్యాలెండర్ ట్వంటీ వన్ ఉంది
అవున కానీ ట్వంటీ కే అని అంటుర్రు మరి ఏమవుందో
అవునా ఆయి నెక్స్ట్ నే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉమ్ ఇంక పిల్లలకి ఇక సెలవులే సెలవులు చుటిలు మీ పండకి టూ డేస్ ఇస్తారు సెలవు కదా
లేదు లేదు వన్ డే నే ఇస్తారు
పోయిన ఇయర్ అయితే టూ డేస్ ఇచ్చిండ్రు
అవునా
ఆ
ఏమో నాకు కలిసి వచ్చినాయి కావచ్చు కానీ టూ డేస్ అంటే ఇవ్వరు ఒకటే రోజు ఇవ్వరు మరి తెచ్చుకున్నారా బట్టలు పిల్లలకి
ఇంకా కాలే ఇంకా వెళ్ళాలి రేపు వెళ్ళాలే రేపు అన్న ఎల్లుండి అన్న
దగ్గరలోనేనా మీకు మరి షాపింగ్సు వేరే ఊరి కంటే ఎట్లా వెళ్ళాలా లోకల్లోనే దొరుకుతాయి మీకు అవునా
ఇంకా ఉగాది ముందు, పోచమ్మల్ చేస్తాం మేము. ఏంటండి?
టీవీస్ చూస్తూ ఉంటారా? మూవీస్ కానీయండి, సీరియల్స్ కానీయండి, ఏం చూస్ తరు సీరియల్సు ఎక్కువ
ఆ సీరియల్సు చూసేదాన్ని, ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా! ఇగ కంటిన్యూగా ఒకటి అయిపోతే ఒకటి వెంటేనె కానీ, ఇప్పుడట్ల లేదు. జస్ టు ఏదో ఒకటి చూస్తా. సాంగ్సు, సాంగ్స్ పెట్టుకుంటూ మంచిగ పని చేసుకుంటా. అది మంచిగా అనిపిస్తది. రిలీఫ్ మైండ్ కి మంచిగ అనిపిస్తది. కదా! అ లేదు టీవీలోనే, ఫోన్ కి కనెక్షన్ చేసి పెట్టుకుంటా. ఒకవేల ఇగ కరెంట్ లేకపోతె, ఫోన్ లో పెట్ కొన్ని వింటా. మ్
మంచిగుంటది అలా ఇప్పుడు ఇక సీరియల్స్ చూడాలంటె, పని ఉంటది.
ఆ పని ఉంటది. మళ్ళీ దాన్ని అలవాటు చేసుకోవాలంటె, ఇంకా రోజు చూడాలి. ఈ రోజు ఏమైతది? ఈ రోజు ఏమైతది అని.
అవును. అవును. మ్ హు ప్రోగ్రామ్స్ అవి చూడరా? బిగ్ బాసు
ఆ చూస్తా. బిగ్ బాస్ అంటె నాకు చాలా ఇష్టం. అది ఐ పోయేదాకా చూసినా. హ చాలా చాలా ఇష్టం. మోత్ ఒక్క రోజు కూడ మిస్ చి అయ్యేదాన్ని.
ఆహ ఎవరికి ఓటేసిండ్రు మీరు? కళ్యాణ్ పడాలాకి ఏసిండ్ర ఓటు?
ఆ నాకు తనే విన్ కావాలనుండె. కళ్యాణ్ విన్ కావాలనుండె. ఎందుకంటే, తను కష్టంలో నుండి చదువుకొ ఉన్నాడు కదా! ఉమ్. ఇంగ వాళ్ళు, ఏ వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం ల పేదవాళ్ళు కదా! తనే విన్ కావాలి. విన్న కావల్ల. అ ప్రతి రోజు ఓటు తనకే ఏసేదాన్ని నేను. తనుజా తనకి అందులా నాకు వాళ్ళిద్దరే ఇష్టం ఉండే ఇద్దరు గురించి చూసేదాన్ని అవును మంచిగా ఉండే అయిపోయి ముంద అయితే నాకు మస్తు బాధ అనిపించింది అయ్యో అనేసి అది ఒక్కటి మంచిగా అనిపించేది టైం అయ్యిందం అంటే చూడాలి అని చూడాలని
హ్మ్ హ్మ్
బాగుండే
న్యూస్ అవి చూస్తూ ఉంటారా మరి
ఆ న్యూస్ మామూలుగా చూడ కాని ఏ వింటా ఇట్లా ఎవరైనా చెప్తు అదిదా
ఉమ్ హమ్ ఇప్పుడు ఉగాది తర్వాత నెక్స్ట్ అ శ్రీరామనవమి ఉంది కదా దానికి కూడా వె స్తార మరి మందిర్కి
ఆ వెళ్తాం ఆ రోజు తప్పకుండా వెళ్తాం వెళ్తాము అక్కనే పూజ చేసుకొని ఇం ఇకా ఆ శ్రీరాముల త తలవాలు అయిపోయే దాకా ఉంటాం అక్కడే ఉన్న తర్వాత ఏ గుళ్ళ భోజనాలు వెడతారు బోల్ మంగట్లే విసేసి న
ఇంటికి వచ్చేస్తారు మంచి అనిపిస్తుంది కదా అవును దగ్గరలో ఉన్నాం దాని దగ్గర మీ కూడా
కష్టట్ అనుకుంటే పండుగలు
దగ్గరలోనే ఉంటాయి మీకు
ఆ దగ్గర్లోనే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు గుళ్ళల్లో కాకుండా మామూలుగా ఇంకా ఇళ్లల్లో కాలనీలలో మండపాలు కట్టేసి అక్కడ కూడా చేస్తుండ్ర విగ్రహాలు పెట్టేసి సీతారాముల కళ్యాణం జరిపిస్తు చాలు ఇలా జరిపిస్తారు
మంచిగ అనిపిస్తుంది అంటే ఏదైనా ఫెస్టివల్ అందరు కలిసి ఒకద
ఇంతకు ముందు ఇవాలియా మంచిస్తుంది
హ ఓకే ఇలా హెండలు బాగున్నాయి కదా ఈ రోజు కొంచెం తక్కునట్టటు ఉంది హఠాత్తుగా చలి చలి ఉండి ఉండే ఒకటేసారి బాగా ఎండలు వచ్చేసన్నాయి కదా
ఆ
హు
ఈసారి బాగా చలి లేకుండా హ్మ్ ఏంటండి
కూలర్స్ పెట్టుకున్నారా
ఇంకా లేదు దానికి గడ్డి వెయ్యాలి ఇంకా స్టార్ట్ చేయలే బానే నడుస్తుంది ఇప్పటికైతే హ్మ్
మరి అంత సిచ్యువేషన్ లేదులేండి కూలర్స్ పెట్టుకునే అంత కదా
ఆ అవును
చల్లగానే ఉంది వెథర్
చలగనే ఉంది
టైం స్కూల్ అవుతుంది కదా అప్పటి నుంచి పెట్టుకోవాలి కూలర్స్ వన్ టైమ్ అంటే నెక్స్ట్ మండే నుంచి వన్ టైమ్ సిక్స్
సిక్సటీన్త్ నుంచి ఆహా మండే వసతంద
కాబట్టి ఈక అప్పటి నుంచి కూలర్ పెట్టుకోవాలి ఎందుకంటే అంటే వాళ్ళ ఆఫ్టర్నూన్ వచ్చి బయటికి వెళ్తా ఉంటారు కూలర్ ఉంటే పడుకుంటారు
అవును కూలర్ ఉంటే పడుకుంటారు లేకపోతే ఎండకి ఆడు కుంటాం బయటకి వెళ్ళిపోత
అవును ఎంతమంది పిల్లలు మీకు ఇద్దార
ఇంకా అండి ఆ హలో ఇంకా
ఇంకా ఇంకేంటండి విశేషాలు ఇంకా చెప్పండి మీరేం ఏం చేసుకున్న అన్నారు మధ్యాహ్నం
ఆ మ ధ్యాహ్నం ఇగ అట్లనే పడుకుండిపోయిన మీకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోన్ చేసినా లీ చేయలేరు కట్ చేసిండ్రు
నాకు కాల్స్ వస్తున్నాయి కావ అండి నేను మాట్లాడుతున్నా కాబట్టి కట్ చేసిన కావచ్చు నాకు చేస్తారా ఇప్పుడు మీరు మరి
పయ్యాక
ఓకే ఓకే డివారియు ఓకే బాయ్
ఆ స